ఆ అక్క ఏం చేస్తున్నావ్
ఏన్లే కాలి కట్ అయిపోయింది అను న్నది స సడన్ గ చూస్తే కట్ అయినట్టు అనిపించింది
అవునా
హా ఇది కూడా కట్ అయిందేమో అను కున్యా
మ్మ్ తిన్నవా మరి. ఏం వంట చేసినావ్
ఉమ్మ్ పిల్లలకేమో ఆ బాక్స్ లోకి దొండ కాయ్ ఫ్రై జేసి నా ఇగ మాకేమో మళ్ళ టమాటర్ రొయ్యలొండిన
ఆ రెండు నేను తిననియే తెలుసా, ఆ రెండు తినను నేను.
మ్మ్ మీ అట్ట కాదులే అమ్మా నే అన్నీ వెడుతా
దొండకాయ దినంటవ్ వంట రొయ్యల్ తిన
ఉమ్ వాళ్ళ కూడా నేను ఇది తినన్ మమ్మీ అ దినన్ మమ్మీ అంటారుగాని ఏహే మ్ ఏదైనా సరే బలవంతంగానైనా కూడా తినాలి, ఇది మంచిది అది అట్ట ఇది ఇట్ట అంట.
అవు అన్నీ చెప్పి ఏదోలాగయిగ తినబెట్ ఉహు ఇప్పటి నుంచి అలవాటు జేయి వాళ్ళకి
మరి లే లేకుంటే నేను అట్లా అట్లా చేయకపోదును నువ్వు అన్నట్టుగాని ఇగ మా ఆయనతో ఎట్లా తెలుసా మా అత్తమ్మ ఒక కూర తినా, మామయ్య ఒకటి తినడు, మా ఆయన ఒకటి అబ్బా నా మెదడు దింటార్ తెలుసా అసలు. ఆ ఈమె తిన్ అసలుకు పెద్ద ఇగవింతా నిన్న నిన్నఏవైనా అంటే గుమ్మడికాయ వడియాలు వచ్చి ఉంటది కదా అది టమాటాలు వేసి వండినా వండితే నేను తిన్నా పిల్లలు తిన్నరు, మా ఆయన తిన్నాడు, మా మామయ్య తిన్నాడు మా అత్తమ్మ తిం లే
మ్మ్ హ్మ్
అట్లా అన్నమాట ఇంక ఒకరు దింటే ఒక దినరు ఒక దింటే ఒకరు దినరిగా ఇదంతా ఎందుకు చెప్ నీవు నా పిల్లలే ఇక్కడ మేము పోయినా కూడా మేము అంతా ఒ కొద్దిగ తినే ఉండాలిగ అద్ దినను ఇది దినను అనట్లేషన్ కో ఇగ నీ లెక్క సగం ఎండ పెట్ కాలి సత్తది
ఏమైనా నేనైతే తినను హాస్టల్ లో అయినా ఇంట్లోనైనా దొండకాయ దినను టమాట లు తినను రెండు
హు హు
అమ్మమ్మ వాళ్ళు తింటరు రొయ్యలు అన్నే అమ్మో రొయ్యల జోలికే పోను
ఇప్పుడు టమాటా రొయ్యలేసి వండిన కూడా తినదు మా అత్తమ్మ మా అత్తమ్మ ఊరికి పోయిందనే వండినట్లా
హుమ్ హుమ్
అట్లా చెప్తది ఆమె మా అమ్మనే తెచ్చింది రొయ్యలు ఏమో ఊరికి నుంచి వచ్చేటప్పుడు మొన్న
అవి పోయిల పిల్లల్కో స్కూల్కి
ఆ పోయిచు
ఒక్కదానివే అయిపోయినావ్
ఒక్కదాన్నే ఉన్నా ఇంట్ల ఇగ
హుమ్
అంటే అ ఆ ఈయనుండేది మళ్ళా అందులోటి అత్తం ఉండేది ఇప్పటికి ఇంట్లోనే ఉ ఇ ఆమె టీవీ చూసుకుంటుంటే నేనేమో మా రూమ్ లో నేను ఈ ఫోన్ మాట్లాడుకుంటునో లేదంటే పండుకునో ఎట్నో అట్లా అట్లా టైం పాస్ చేసేది ఇయాల ఆమె కూడా లేదు ఊరికి పోయింది హ హా
హుమ్ హు
ఉమ్ గట్ల
లంకిక ఆ తిన్నాక్క పొద్దున్న ఇగో బ్రేక్ఫాస్ట్ చేసినా ఇడ్లీ పెట్టిన్లు మా హాస్టల్ ల
హుమ్ హు
హుమ్
అదే ఏం చేసినావ్ ఏం షాపింగ్ చేసినావు ఈ మధ్యల ఏం కొన్నావు
నేను ఇగ గప్పుడెప్పుడో శివరాత్రికి అవి ఇవి డ్రేసేస్ కొనడమే
ఆహా
టాప్సే ఉంటాయ్ ఎక్కువ నార్మల్
ఆ ఇగ అవే గా మామూలుగా వేసుకునేది ఇగ అవే మన కంఫర్ట్గా ఉండేది అవే హ్ ఇగ అవే
అట్లా పోను టీషర్ట్స్ పాంట్స్ గట్ల కొన్ను
ఆహ
ఏ షాపింగ్ అంటే ఏదో ఒకటి నచ్చితే కొనుక్కోవాల్సిందే కదక్క ఏది నచ్చినా ఈ రోజు గుడ యెల్దాం పోవాలనుకుంటున్నా షాపింగ్
ఏం కొనుక్కుంటావు ఏంది
అంటే ఏమి లేదు అక్క ఏదో కొంట దంట చూద్దాము అని అక్కడ మళ్ళీ మనకి ఏదన్నా నొస్తే అప్పుడు చేదు అంతే కదా
అదన్న మనం ఏం కొనము కానీ నచ్చింది అనుకో కొంటాం
హమ్ కానీ ఎందుకు ఎంతైనా నాకు అట్లనే అని పిస్తది కొనాలా వద్దా అని ఇక్కడ ఆలోచిస్తా అక్కడ పోయిన తర్వాత ఏదైనా నచ్చితే అప్పుడు
అవును నిజంగా డబ్బులు అవసరం అయి ఏం వేస్ట్ చేయాలి ఉన్నాయి కదా బోచ్చెడన్ని అని పిస్తది మళ్ళీ ఆడికిపోతే అబ్బా అసలు ఇది లేదు కదా ఇట్లాంటి కలరు ఇట్లాంటి మోడల్ అన్న మళ్ళ అట్ల అని పిస్తా ఉంటది
అదే అసలు ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తో వచ్చిన్నాము ఇక వచ్చి త్రీ ఫోర్ మంత్స్ కి రెండు బ్యాగు్లు రెండు మూడు బ్యాగులు చేస్తాం షాపింగ్ కి అట్లా ఉంటాది మళ్ళా
ఆయనా అమ్మేటోళ్ళు అమ్ముతునే ఉంటారు వంద చెప్తారు మనకు మన మనం కొనేది కొంటునే ఉంటాం అమ్మేటోళ్ళు కూడా ఎంత తెలివిగా అమ్ముకుంటారు చెప్పు తప్పు మరే వాళ్ళు అంత తెలివి ఉన్నారు కాబట్టే వాళ్ళు
నాక్ కోడింగ్ వచ్చేసారికి కోడి కొంచెము మంచి మంచిగా చేసుకోవాలని ఉంటాది అక్క కోడింగ్ అంటే ఇక కొంచెం పెద్ద క
ఆ అదే అదేలే
ఇప్పుడు నా కోడింగ్ ఎగ్జామ్ కే డెబ్బై లో ఉండి ఎగ్జామ్ కే
ఆ
అల్టా బెట్టి చదువుతున్నా
మరి ఏం చెస్తావ్ ఇప్పుడు నువ్వు అంత డబ్బులు పెట్టి చదువుకుంటాన్నావ్ మరి నీకు అంతకంటే పెద్ద జాబ్ రావొచ్చు
అదే ఉమ్
ఉమ్
ఇక నేను నేను చదివే చదువు జాబ్ ఫస్ట్ శా ఇలాగే ముప్పై వేలు వస్తది
ఆ
అట్లా కాని అమ్మ భయం అయితాంది అక్క ఎగ్జామ్ దగ్గరకు వస్తంది నెస్ట్ మంతర్ల రాయాలి
ఇక భయం అయింది అనుకో ఉన్నది మొత్తం మొత్తం ఊడ్సుకొని పోతది ఏమన్నా మనం చదివిన్నాయి ఉన్నాయి బొన్నాయి
ఉమ్ ఇది అయినా పెద్దగా ఏమిండదు ఇది ఎట్లా అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్నట్టు అట్టే ఉంటాది అంద చూసుకుంటా ఎగ్జామ్స్ రాసలే ఉంట అవిగాని అవి అన్నీ దొరకబట్టుకోవాలి ఆ వంద క్వషన్స్ ఉంటంది ఆ వంద క్వషన్లు ఉంటాయి నాలుగు గంటలు ఎగ్జామ్
వామ్మో అంత క్వస్షన్స్ ఆ
ఆ
అంటే మనం రాయడమేనా
అయ్ మల్టీ ఫుల్సుకో సెమ్స తయారు
ఓహో అవ్వ ఆను
ఆప్షన్స్
అవు మరి అవయినా కూడా మనం అంటే ఇప్పుడు మనం చూసి రాయడమే కదా
ఉమ్ క్వషన్లు చేసి అందులో కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి ఇ
అదే అంట అదయినా కూడా మరి అన్నీ సేమ్ సేమ్ ఉంటా తెలుసు కొన్ని కొన్ని
సేమ్ ఉంటాయి కొన్ని డిఫరెంట్ ఉంటే కొన్ని దొరకన దొరక ఆన్సర్లు క్వశ్చన్లు ఉన్నది అదేడున్నది అని వెతుక్కోవాలే
వెతుక్కొని రాయాలన్నా టైం సరిపోదు మరి నాలుగు గంటలు ఇచ్చిన
ఉమ్ అవును
కానీ ఇక ఏమో మనం చదువుకున్నయి కొన్ని రాస్తే కొన్ని వెళ్
కొన్ని ఫాస్ట్ అయితే ఏం కాదు గాని న కొన్నీ అ ఇంద అనుకో ఏ కష్టం ఎంత అయిన
నీకు తెలిసినాయి నువ్వు చదువుకున్నాయి
ఇది మళ్ళా ఎట్లా అనంటే హ అమెరికా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్
అవునా
వాళ్ళే ఇప్పుడు వాళ్ళు మనల్ని కొ హు వాళ్ళు కొనుక్కొని రాస్తున్నారు, లేపోతే మానేయ్, వస్తే వస్తది ఇక్కడ ఇక్కనైన చేయొచ్చు
అంటే మళ్ళ అక్కడికి పోవాల అని
లేదు లేదు ఇక్కడ హైదరాబాద్ గానీ బెంగుళూర్ గాని
నువు మాట్లాడతాంటె ఎట్టా తెలుసు అబ్బా మా పిల్లల్ని కూడా అట్లనే చదివిపియాలని కోరిక వత్తంది నాకు
ఆహా చదివియ్యాలే అక్క నిజంగా అవును ఇప్పుడు మళ్ళ దీంట్ల మాకు ఎట్లా అని అంటే ఆ టూ వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటది ఆ మళ్ళీ పోతే ఐదు రోజు ల వర్క్ కె
మంచిదే కదా అట్లయితే
శుక్రవారం వరకే సోమవారం నుండి శుక్రవారం వరకే చేత్తం పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిదిగంట్ల పోతే సాయంత్రం ఐదు గంటల కల్ల వచ్చేస్తాం
ఉహు అంటే ను మాములుగా ఇప్పుడు నువు నువు నువ్వు రాసిన ఎగ్జామ్ అంటే నీకు ఏ స్టడీ మీద ఉంటది అసలు అది
మెడికల్ కోడింగ్ అని ఉంటది సిఎ స్టడీ మీద అనంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకో ఆ జ్వరంకి ఒక కోడ్ అనేది ఉంటది మా దాం అట్లా
ఆహా
ఆ లే మళ్ళపోతే ఇప్పుడు ఆ పేషెంట్ అంబులెన్సు కావాలే ఆ పేషెంట్ కి ఆ అంబులెన్స్ కి కోడ్
అంటే ఇప్పుడు నీ స్టడీ ఏంటి అసలు
స్టడీ మెడికల్ కోడింగ్ అన్నట్టు అంటే ఇప్పుడు మన అమెరికా వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళు ఇట్ల ఫ్రీగా అన్నట్టు చేస్తరు చేసి ఇంత ఇంత బిల్ అనేసి మనము ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మేము ఇట్లా దీనికి ఇంత అనేసి ఇట్లా కోడ్ చేసి మేము పంపుతాం వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి పంపితే అప్పుడు వాళ్ళు ఆ కంపెనీతోని ఇంత అమౌంట్ అని కట్టించు కుంటరు డాక్
అంటే ఇప్పుడు నీకు బీటెక్ మీదన లేదంటే ఎం బి ఏ నా
లేదు లేదు డిగ్రీ మీద డిగ్రీ ఉంటే చాలు
అవున
ఓ
ఆహ నేనంటే డిగ్రీ తర్వాత మామూలుగా కొన్ని బీటెక్ పర్పస్ ల అట్లుంటయి కదా అ
ఆ బీటెక్ బిటెక్ ఏమి కాదు డిగ్రీతోనే చాలా మంది ఇస్తలసలు ఇప్పుడు
డిగ్రీతో నాకు ఇట్లుంటాయని నాకు తెలివదు తెలుసు అసలుకు
అవు
ఆ ఎందుకంటే నా డిగ్రీ కంప్లీట్ అయింది
ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసి కూడా పద్ధతి వేలు గత్తిన ట్రైనింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఆన్లైన్ అయిన చ్చ క్లాస్ లో లలేనినాచ్చ కనీ బాగా వాలి
ఆ ఇకా అదేలే
అ కానీ ఎంత్యళ్తే అంత మంచిది అక్క ఫస్ట్ టైమ్ మనం ఇక్కడనే చదివేటప్పుడు ఇప్పుడు నాలెడ్జ్ మంచి తెచ్చుకొని ఆ జాబ్ కారకి వెళ్ళ నామ్మనుకు మనకి ఈజీ అవుతుది లేకపోతే ఇప్పుడయిట్లే డల్లుగుండి అది ఇది చేసినం అనుకో అక్కడ కొంచెం ఇబ్బంది అవుతారు
అంటే ఇప్పుడు మామూలుగా తెలుగు ఇంగ్లీష్ మీడియం అన అట్లా ఉంటది కదా
ఇక నా అయితే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంళ తెలుగు మీడియం అని మళ్ళా ప్రైవేట్ స్కూలే చిన్నప్పటి నుండి
ఆ గోమ్మా తెలుగు మీడియమే తెలుసా డిగ్రీ దాకా
ను జయ నాకు ఫోన్
ఆ సరే